లో
హాయండి
హలో సిస్టర్ ఎలా ఉన్నారు
బాగున్నండి బాగున్నారా మీరు
ఎస్ మ్యామ్ చాలా బాగున్నాం తిన్నారా
తిందామండి తిన్నారా
తిన్నాము ఏం కర్రీ చేసారు మీ ఇంట్లో
మా ఇంట్లోనే ఈరోజు పప్పు చేసానండి
ఓ మీకు చాలా ఇష్టం అనుకుంటా పప్పు
అవును
వావ్ మీక్ న ఓకే ఓకే ఇంకేంటి విశేషాలు
ఇ వెదర్ ఎలా ఉంది ఈ రోజు
ఓ మా దగ్గర చాలా ఏంటి ఎండగా ఉంది మీ దగ్గర ఎలా ఉంది
అలానే ఉందండి ఫుల్ ఎండ అసలే
ఎండలు ఇప్పుడు తగ్గవు కదా టైం పడుతుంది గ తగ్గడానికి
ఇప్పుడే కదా అసలు అయింది స్టార్ట్ అయింది
మేలో అసలైన ఎండ ఉంటుంది చూడువు మండిపోతారు మనుష చలు
ఆ ఏంటి కర్రి చేసార్ మీరు
త్తమ
చాలా అందులో మెంతం ఏసి వండుతే ఇంకా బాగా తింటా నేను.
ఓహో ఊ మేమ్ కోత్మీర్ ఏష్ వండుతామ్ తింటారా.
అలా నేన్ తిననండి.
మరెలా తింటారు మీరు.
ఆలూ, మెంతం
అవునా! అన్ని రకాల కూరల్ తింటేనే గదా ఏ ఏ కూర ఎలా ఉంటుందో తెలిసేది.
అవును
ఇంకేంట్ టండి మరి విశేషాలు చెప్పండి.
చెప్పాలి మీరే
ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి మీరు చెప్ ప్పక తప్పదు
ఏం చేస్తున్నారు ఇప్పుడూ
మీతో మాట్లాడుతున్నాను. ప్రజెంట్, ప్రజెంట్ మీతో మాట్లాడడమే నా పని.
నాదే గూడా అదే పని కదా.
అంతే గదా
మా
ఇంకేంటి మరి
మార్నింగ్ నుంచి ఏంచి చేసారు ఈరోజు
చేసేది అంతే గదా ఏదో ఒకటి. ఈ రోజు ఏమైనా సినిమా చూసారా మీరు.
లేరు
ఎందుకూ
టైం లేదండి.
ఓ మీరు చాలా బిజీ ఏమో.
అలా ఏం లేదు. కాని చూడాలని అనిపిచ్చింది.
ఏంటంటే ప్లాన్ నా రెగ్యులర్ గా ఒక సిన్మా చూడాలి.
ఊహు
అదే కదా మనక్ గావాల్సింది ఎంటర్టైన్మెంట్.
అవును
వీకెండ్ లో ఏం ప్లాన్ చేస్తున్నారు.
వీకెండ్లో ఈ వీకెన్ ఏం ప్లాన్ లేదండి.
ఎందుకని
కొద్దిగా బిజీ
చాలా బిజీ ఉంటున్నారే మీరు
అలా ఏం లేదు. కొద్దిగా బిజీ అంతే
మంచిగా ఒక రోజు అ క్కడికి ఒక రోజ్ ఎక్కడిక్ వెళ్తూ ఉండాలి.
రోజూ తిరుగుకుంటూ కూర్చోలేం కదా అండి.
ఓకే ఓకే మీక్ న్యూన్స్ పేపర్ రీడింగ్ ఏమన్నా చేస్తారా మీరు.
ఆ మార్నింగ్ నైన్ టూ టెన్ అదే పని. మీరు మీరు
మాకు కూడా మీలాగే బిజీ ఉంటాను మేము న్యూస్ పేపర్ ఎప్పుడో ఒకసారి రీడ్ చేస్తాను
అవునా ఆ నేను ఇన్స్టిట్యూట్ కెల్తా వర్క అయితే ఏం చేయ్యను. నార్మల్గా ఇన్స్టిట్యూట్ కెళ్తా మీరు
కోవాలి కదా ఏదో ఒకటి చేసుకుంటూ అలా వెళ్ళిపోతా ఉంటాం.
ఏం చేస్తున్నారు ఇప్పుడు
మీతో మాట్లాడుతున్నాని చెప్పాను కదా.
ఎజ్యుకేషన్
అదంతా చెప్పకూడదు గదా
అవునా
హ్మ్
ఇంకా
ఎస్ మీ సరౌండింగ్ లో ఆ ఏం చేస్ న్నారు మీ చుట్టుపక్కల ఎలా ఉంటుంది. వాతావరణం
చాలా బావుంటుంది. వేదర్ మా దగ్గర
మీరు అనుకున్నాయాన్నీ జరుగుతున్నాయా.
ఆ జరుగుతాయి అప్పుడప్పుడు
క ప్లాన్ వేసుకుంటూ ఉండాలి ఏదో ఒకటి అదే పని ప్రెసెంట్ ఇంకేంటి
మీరు ఎవరెవరున్ టారు
మనుషులం ఉంటాం
తిన్నారా మల
ఉమ్మ్ తిన్నాం మీరు తిన్నారా
ఉమ్మ్ తిన్నాం ఏం తిన్నారు
మేమా వచ్చేసి ఇక ఏదో ఇగ అన్నం కర్రీ ఈ రోజు వచ్చేసి రెస్ స్టారంట్లో బిర్యానీ తిన్నాము మీకు బిర్యానీ అంటే ఇష్టమా
చాలా
ఏ బిర్యానీ ఇష్టం మీకు
కెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమండి
ఓ అలాగా ఏ ఎందుకు మీరు మటన్ తిన టా
నేను నాన్ వె నాన్ వెజ్ తినను అందులో చికెన్ చాలా తక్కువ
హో అలాగా మీరు చికెన్ తిని గట్టిగా అవ్వాలి కదా హెల్త్ కండిషన్ గట్టిగా ఉండాలి కదా మీకు మీరు ముందే కాబోయే ఫ్యూచర్ లో జాబ్ హోల్డర్ గ
మీరు కూడా అన్ తే గదా ఎవరైనా జబ్ జెయ్యాల్స్ తుందే
అంతే కదా
మీకు స్టోరీస్ చదివే అలవాటుందా
టోరీసా చదువుతం ఇన్ గప్ ప్పుడప్పుడు
ఏం స్టోరీస్ చదివేవారు
స్టోరీస్ చౌ తాం మీరేం చవుతారు
ఒకసారి చెప్పగలుగుతారా నాకు ఆషోరీ
ఎవరికంటే వాళ్లకి చెప్పం పులికి మేకకి మాత్రం ఆ మీరేమైనా స్టోరీస్ చదువుతారా
అప్పుడప్పుడు
ఎందుకు ఇప్పుడిప్పుడు చదవడం వీలవ్వదా
అవ్వట్లేదు కదా
అవునేమో మీరు బిజీ షెడ్యూల్ ఏమో కదా
అవున
అప్పుడప్పు టైం కుదిర్చుకోవాలి కదా
కుదరనప్పుడు కుదిరినప్పుడు చదువుతా కుదరనప్పుడు చదవలేం కదా
అవునా మీది మీకు బస్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి రోడ్ రోడ్ ఎలా ఉంటుంది
రోడ్ బాగానే ఉంటది కానీ బస్ ఫెసిలిటీ అనేది ఉండదు మా దకు చాలా తక్కువ
ఓకే అలాానా
మీ దిక్కు
అలాగో అలాగా
హు
బాగున్నారా మరి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా
చాలా బాగున్నారంండి
అవునా
ఎలా ఉంది జర
వెదర్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది నార్మల్ గా ఇంకా ప్రజెంట్ అయితే ఎండలుగా బాగా కుమ్మేస్తున్నాయి
ఉమ్
హ చెప్పండి ఇంకా విశేషాలు సైలెంట్ ఉండకూడదు కదా
చెప్పాలండి మీరే
ఏదో ఒక్కటి చెప్తూనే ఉండాలా
అ మీకు ఆ ట్రీస్ ఉన్నాయి
వావ్ అయితే మీకు సమ్మర్ లో నచ్చిన ఫ్రూట్ ఏంటి
సంబర్ లో నాకు నచ్చింది వాటర్ మెలాన్ మీకు
మాకు గ్రేప్స్ అంటే చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే ఇంకా ఇష్టం మాకు నచ్చే ఫ్రూట్స్ మామూలుగా ఉండదు కదా
ఉమ్ సరేలే పండుగ గిట వస్తుంది కదా చర లో పండుగ గిటా వస్తుంది కదా
ఆ వచ్చేస్తుందిగా దగ్గర ట్లో ఉంది ఇంక ప్రెజెంట్ శంషాబాద్లో రన్ అవుతు వస్తుంది
అవును గదా
ఆ
శంషాబాద్ కి మీరు డైలీ వెళ్తారా
లేదు లేదు ఎ ఎప్పుడో ఒకసా
ఏదో ఒకటి మాట్లాడండి ఇం క్క మీరు చెప్పరా నేనే చెప్తూ ఉండాలా
చెప్పండి ఏమవుతుది
ఏదో ఒక చెప్ ఉందండి మీ ఇక నేను నే నేను ఇంత సేపు చెప్పాను మీరేమన్నా స్టోరేజ చదివారా ఏద మ
మీకేవనాష్ట ఈ స్టోరీ తెలుసా చిన్న ఇప్పుడు చిన్నప్పుడు ఉంటది కొన్ని హాన మరుస్తోని
కొన్ని యానిమల్స్ అంటే నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి మీకే మీరు ఏ యానిమల్ గురించి అంటున్నారు
ఇలు ఎలక అనే కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా
ఆ కొంచెం చెప్తారా వింటను
నాకు కూడా కరెక్ట్ తెలిదు మీకు తెలుసేమో అని అడిగా
అవునా మంత నాకు వెల్కమ్ మేక్స్ ఆ పిల్లి మేకప్ స్టోరీ అప్త ఇంకే స్టోరీస్ర్బదు
అ అ అవన హా డైలీ టీవీ చూస్తా నేనైతే
అవునాహా
నేను డే నైన్ టు టెన్ వరకు అదే చూస్త ఉంటా
ఆ హా
ఆ ఇంకా చెప్పచ్చు
ఇంకేంటి ఇంకేం లేదు కదా ఇంకా టైం అప్పు అవుతు
హమ్ బ్రదర్స్ ఉన్నారా
ఉన్నారు
ఎంత మంది
టూ మెంబర్స్
ఏం చేస్తుంటారు వాళ్ళు
ఏదో పని చేసుకుంటూ ఉంటారులేండి
ఇద్దర రూపయద్దోలేనా న కన్నా
ఆ ఇద్దరు పెద్దోళ్ళ ఏ ఎందుకు మీకు మీకు తెలుసుకోవాలన్నందా
అలా ఏం లేదు టైమ్ గటిచ పోవాలి కదా
టైం పాస్ అవ్వట్లేదా ఏంటి మీకు
అవ్వట్లేదండి
అవునా
ఓ ఇంకా
మీరుప్పుడ ఇప్పుడు ఫిల్డ్ ట్రిప్స్ కు వెళ్తూ ఉండాలి అప్పుడు టైం పాస్ బాగా అవుతది
అవునా ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను వెళ్తా ఒకసారి
వెళ్ళండి వెళ్ళండి బాగా బాగుపడండే
అయ్యో మీ అంత బాగుపడే అంత ఏడుందమ్మా మాకు
ఏ ఊరుకండ ఊరుకోండమ్మా అప్పుడప్పుడు బాగుపడుతూ ఉండాలే అలానే థ్రిల్ ఉంటుంది కదా
అ అ
హలో
ఇంకా తిన్నారామలా
ఆ తిన్నాను తిన్నాను
ఆ
హలో
వన్ మనిట్
టువెల్ అవ్వాలా
మీ ఉం టువెల్ అవ్వాలా గ దా స
అవునా ఏంటో మాకై తే టెన్న అని చెప్ప పేసరక్కడ
అ చెప్పాలి ఇంకా రేపు మార్నింగ్ ఎక్కడికి ఎళ్తున్నారు
ఎక్కడెళ్తాము రెప్ సండే